ఎప్పుడు
హలో కొంచెం గట్గా మాట్లాడి వినపడట్లేదు నాకు అసలు
వినిపిస్తుందా ఇప్పుడు
ఆ ఇప్పుడు కొంచెం వినిపిస్తుంది చెప్పండి
ఏం చేస్తున్నావు్ ఏం చేస్తున్నావు్ ఏం చే ఏం చేస్తున్నావు
ఆ కొంచెం గట్టిగా మాట్లాడతారు అసలు వాయిసు ఏదో గిర్ర అనిపిస్తుంది
ఏం చేస్తున్నావు తిన్నావా తిన్నావా హలో హలో హలో హలో వినిపిస్తలేదా.
వినిపిస్తుంది. ఆ టాపిక్ హైదరాబాద్ గురించి మాట్లాడదామా ట్యూరిస్ట్ ప్లేసెస్ హైదరాబట్
తిన్నవా.
ఆ మీరు ఎప్పుడనా ఎళ్లారా హైదరాబాద్కి.
వెళ్ళాను. నువ్వు?
నేను హైదరాబాద్ కు వెళ్ళలేదు. ఆ కానీ నాకు తెలుసు ఆ చార్మినార్ ఆ హుస్సేన్ సాగర్, కోల్కొండా ఇవి విన్నాను ఇట్లా కానీ అయితే వెళ్ళలేదు ఒకసారి కూడా.
ఆ నేను వెళ్ళాను.
ఆహాహా మీరుకు అక్కడ ఏం నచ్చింది? ఐ మీన్ చార్మినార్, గోల్కొండా ఇట్ల అన్ని చూసారా మీరు అవి?
చార్మినార్ చూసి చూసాను చార్మినార్ చూస్ సాను చిల్కూరు బాలాజీ టెంపుల్
చార్మినార్ బావుందా అక్కడ
బావుంది.
చూడ్డానికి ఆ ప్లేస్ కానీ హైదరాబాద్ హైదరాబాద్ లో
షాపింగ్
ఆ
షాపింగ్ చేసాను అక్కడ బ్యాంగిల్స్. చార్మినార్ బ్యాంగిల్స్ అంటరు ఐడియా ఉందా.
ఆ చార్మినారా
హ్మ్ చార్మినారే.
ఆహాహాహా హ ఓకే
ఆ
మీరు ఎప్పుడన్న హైదరాబాద్ లో టెంపుల్ కి వెళ్లారా.
వెళ్ళాను ఓన్లీ వన్ టైమే ఎళ్ళాను కానీ అక్కడికి అక్కడికి మన చా చార్మినార్ టూ స్కూల్లో టూర్ కి తీసుకెళ్తరు చూడు అప్పుడు వెళ్ళాను. పర్సనల్ గా అయితే ఎప్పుడు ఎళ్ళలేదు.
హహహహా
స్కూల్లో స్కూల్లో
ఓకే స్కూల్లో
ఎక్స్ ఆ టూస్ ఆ ఆ అక్కడ హైదరాబాద్ కి తీసుకొని ఎళ్లారు.
ఆహా హ హా అంటే వాడు వాళ్ళు ఇంకా ఓన్లీ చార్మినార్ ఒక్కటికే తీసుకెళ్ళా
లేదు చిలుకూరి చిలుకూరి బాలాజీ ఐడియా ఉందా టెంపుల్. విన్నవా చిల్కురి బాలాజీ.
హహా అక్కడకెలావా ఇది ఇక్కడికెల్లారా ఇది ఇదుంది కదా అఆ
గోల్ కోటి
ఆ
కోటి కోటి తెల్సా కోటి
ఆ కోటీలో అక్కడ కొన్ని కాస్ట్ తక్కువ ఉంటయి కదా. కొన్ని వస్తువులు.
నా కొన్నాను నేను ఆల్రెడి టు.
అంటే నాకు ఐడియా లేదు విన్నా అన్నమాట అందుకని.
టరు బేగం బాజారు ఐడియా ఇప్పుడు వినిపిస్తుంద వాయిస్ మీకు
ఆ ఇప్పుడు వినిపిస్తుంది మీరు హుసేన్ సాగర్కి వెళ్ళలేదా
హుసేన్ సాగర్ కి వెళ్ళను కానీ నైట్ నైట్ వెళ్ళాను హుస్సేన్ సాగర్
ఉహు అంటే చార్మినార్ నైట్ టైం వెళ్తే బాగుంటుందా మార్నింగ్ టైమ్ బాగుంటుంద
చార్మినార్ నైట్ టైమ్ వెళ్తేనే బాగుంటది కానీ పైకి అంత ఘోరంగా ఉంటంది అది ఎక్కాలంటే డట్టి డట్టిగా ఉంటుంది అంత
ఆహా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇబ్బంది అనిపించలేదా అంటే ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడంలో గాని అట్లా
టికెట్ తీసు కోవాలి అక్కడ లోపలికి ఎంట్రీ ఉంటది. కానీ భయం అయితది కొంచెం అంత గలీజ్గా ఉంది అంతా బాగా ఉండది అంత నీటిగా ఉండదు డట్టి డట్టి ముంచుతాది మొత్తం చి ఎక్కడ పడతే అక్కడనే స్మైల్ వస్త
కానీ మీరు ఇక్కడికి వెళ్ళారు కదా ఏది బాగుంది చార్మిన వామ్మో మిగతా ఇగ మిగతా వాటి కల్ల అయ్యేది హైదరాబాద్ కి వెళ్లారు కదా
హైదరాబాద్ లో సాల్రాజింగ్ మ్యూజియం అని ఉంటుది అక్కడికి వెళ్ళాము చిలికూరి బాజా బాలజీ జూ పార్క్ కెల్లము జూ పార్క్ బాగుంటది హైదరాబాద్ లో జూ పార్క్ ఐడియా ఉంద
ఆ హ ఓకే
ఆ అది బాగుంటది
ఆహా
ఇంకా మన
కానీ హైదరాబాద్ లో చాలా బాగుంటాయి కొన్ని ఇవి గోల్కొండ కోట్ రామోజీ ఫిల్మ్ సిటీ బిర్లా మందిర్ హుసెన్ సాగర్
బిర్లా మందిర్ కూడా వెళ్ళినాం నైట్ నైట్ వెళ్ళినాం బిర్లా మందిర్ బాగుంది నైట్ వెళ్ళినము
ఏంటండి
బిర్ల మందిర్ ఎలాను నేను
ఆహాహహా
నైట్ వెళ్ళాను మా స్కూల్